ఎంగాలే చెప్పు
కరెంట్ లేదు కరెంట్ వేయింది అర్ధ గంట గంట అయితుంది కరెంట్ వస్తలే ఎం వస్తలే ఏవల్ని అడగాలే ఎవరిని కనుక్కోవాలి కరెంటు పోయిందని
ఏ వైర్ల మీద కోతుల వస్ మా ఊర్లో అయితే కోతుళ్లు వస్తున్నాయి రోజు
అవును వి ఆ కాదు కాదు కాదు కాదు కాదు వాళ్ళు ఎందుకు వచ్చిరంట పోలీసొళ్ళు
వాళ్ళ
ఆ
వాళ్ళు ఇది మన డ్రగ్స్ మీద అవేర్నెస్ చేయడాని కోసం అని ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నరట
పలే
అర్థం కాలే
నేను చెప్పలేదా ఏదో ఒక అవేర్నెస్ కోసం వస్తారని
ఆ దానికోసం వచ్చి ఏ అంత ముందు ఒకసారి అదొక బైక్స్ గురించి అనేసి వచ్చిళ్ళు అపు ఒకసారి
ఇప్పుడు దానికోసం వచ్చిల్ల
అబండి ఓ అప్పుడు ఇండలో ఉన్నప్పు బండి కూడతీసుకొచ్చి బండి పేపర్లు ఉండాలి అన్ని ఇడ్లలు ఉన్నాయి కూడా తీసుకొచ్చి చేసిరూ దొంగపాయకులు కొనడం దొంగ బైకులు అమ్మడం అలాంటి జరుగుం తున్నాయి కదా
ఆ పురా మధ్య బాగాయి ని
ఆ అందుకని వచ్చి మాఊూలు పెద్ద డిఎస్పి కానిస్టేబుల్ అందరు వచ్చి ఈ చాలా మంది పోలీసులు వచ్చు ఎక్కడించి వచ్చ పోలీసు చాలా మంది ఒక యాభ మందికి వచ్చు ఓన్లీ కానిస్టేబుల్స్ ఈ ఎస్ఐసిఐ వీళ్ళు కాకుండా ఎస్పి వచ్చినట్టు అప్పుడు నాకు తెలిసి
మాడూరు పోవాల సార్
అర్ధం కల
మాడుూరు మాడూరు పోవాలె
మాడూర్ కి ఎందుకు
మా అడవులకు చేయగలం బాగున్నారు
మా ఊర్ల కూడా ఉన్నారట హక్కు అ యచలి బాలా వాా లే ఏ ఏం చెప్తున్నారంటే వచ్చి మనంటే మన దగ్గర లేరులే కాని కొన్ని ఊర్లను సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఇలా పెట్టాలి అని మాట్లాడుతూ అని చెప్పి వీళ్ళకి కాని వాస్తవానికి ఏంటంటే సెలెక్ట్ చేయల కాదు ఏ ఊర్ లే ఊరు అనేది బ్లాక్ పాయింట్ చేసిడు వీటిని ఊర్లోనే
పంటు చేన్వారు వచ్చింది
బాధపడద్దని మనక అట్లా నార్మల్గా చెప్తున్నారు
అదే నట్టం నరి పాటం పోరగాళ్ళ
ఏమిన్నారు పిల్లగాళ్ళు ఉన్నారు
తెలుసా నీ కాళ్ళు
తెలివలేగాని ఉన్నారని కు మామూలుగా వాళ్ళ ఇట్లా అంటారుగా పేరు పెట్టి ఎవరంటారు ఎవర అన్నారు మనకో సరి తెలియలే గ ని ఊళ్ళళ తగుతున్నారు లేదా ఈ కాలనీనికిీళ ఆగుతున్నట గీ వాడలు తాగుతున్నారు ఆ వాడలు తాగుతు
నాకెందుకో ని న న వస్తే స్టార్టింగ్ లో అనిపిచ్చేది ఆటో తమ్ముడు ఉండేయి కదా
అదే అదే అదే
వాని చూస్తే నాకు అనిపించేది స్టార్టింగ్ లో
ఎలే అల్ స్మోక్ చేస్తర్లే స్మోక్స్త చేస్తారు తాగాని
కనీ తర్వాత నేను ఇంకా రియలైజ్ నేనా లేరు అట్లాంటి అలవాట్లు లేవు అని మంచోడే అని వరు ఏ అమ్మా కరెంట్ వచ్చింది ఆ ఇన్ట గ్రామ్ ఉంటది అ
చెప్పురిగా అనే ఏ స్టైల్ తో ఉంటాడు కాబట్టి అట్లా అనిపించింది అంతే
ఆ అట్లు ఉంటది నాకు అసలు గుణం భయమైంది తెలుసా అప్పుడు
ఏ ఫస్ట్ లో తీసుకురాలా అన్నప్పుడు అయితే చూడంగానే ఎవరైనా పెద్దోళ్ళుళ కనిపిస్తారులే ఎవరైనా కానీ చూడంగా చూడంగా అనిపిస్తది ఇప్పుడు మా పనికి వచ్చే టోళ్ళు ఫస్ట్లా అన్నాను అనుకున్నాం ఒక తమ్ముడు లావుగా కనిపించినప్పుడు వచ్చేప్పుడు ఒక తమ్ముడు అన్నా అనుకున్నాం
కాని ఇంగ రాంగ రాంగ అచ్చిన్నోడనా అర్థవంగా
వాడు మరీ మామూలుగా ఉండడు సిక్స్ ఫీట్స్ ఉంటాడు నా కన్న హైట్ కదా సిక్స్ ఫీట్స్ అంటే హైట్ నాకన్నా హైటు నేను ఫ ఊ ఫైవ్ పాయింట్ సెవెన్ వాడు సిక్స్ హండ్రెడ్ అంటే మూడు ఇంచిలు పైకుంటాడు నా కన్న తర్వాత తెలిసింది వాడు చిన్న పిల్లగాడని
చెప్
ఆ కొంతమందిని సూడంగానే పెద్దోళ్ళెక్క కనిపిస్తారు మనం చూస్తానే చూస్తానే వాళ్ళు ఏజ్ ఏర్పడుతుంది
మ్.. పడుతుంది గాని మనం వి
ఇప్పుడు నిన్ను కూడా చిన్నపిల్ల అనుకోలేదా మీ కాలేజీల తర్వాత వాళ్ళకి అర్ధం కాలేదా నువ్వు పెద్ద మనకాన్నా అని అట్లా అదే వాళ్ళు మళ్ళ మీ మేడం వాళ్ళు వచ్చి డబల్ డిగ్రీ చేస్తుంది ఆమె ఏమనుకుంటున్నారు మీరు అట్లా చిన్నపిల్ల లెక్క ట్రీట్ చేస్తున్నారు ఏంది అది మాట్లాడుతున్నారట పేరు పెట్టి పిలుస్తున్నారట అని అన్నంక ఆమె వాళ్ళప్పుడు రియలైజ్ అయ్యారు లో
అంతే
అట్లా కొన్ని ఫేసులు చూడంగానే అట్లా అనుకుంటారు
కానీ వాడు మాత్రం ఎక్కడ చూసినా ఆ అక్క అని నవ్వుతాడు మంచిగ నవ్వుతాడు ఇట్లా చూడంగానే ఒకా మరి ఎందుకు చూస్తే నాకు ఇట్లా ఏమనిపిస్తుంది అంటే ఇట్లా వ మ వాడే నన్ను తీసుకురావడం ఇట్లా చూడగానె నవ్వడం వా మాట్లాడటము ఏ నాకు ఎందుకో కొంచెం ఇమ్మని ఇంట్లో వాళ్లని చూసిన ఫీల్ అనిపిస్తుది వాడిని చూస్తే
వాడు వానికి ఎట్లా వాడు వాడు దంకీ ఇస్తాడు సిద్దుగాడు
సిద్ధూ చెప్తాడా
ఆ సిద్ధూ గాడు మంచి రెస్పెక్ట్ ఇస్తాడు కాకపోతే వానికి మండే పనులు చేస్తే తప్ప ఆల్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తాడు
అదే చెప్తున్నా కదా ఇప్పుడు వాళ్ళ వదిన మీద చిరాకు పడతాడు ఆ కొంచెం అనవసరం గా లేనివి మాట్లాడు తది పుట్టిత్తది అనవసరంగా అని అంటారు కదా అప్పప్పుడు
అదె ఓ... అన్నా ఇంక అంతే ఆయన అంతే
ఆ మ మూడు మూడు కూరలు
ఒక ఫెం అయ్యి ఒక కూర అను
ఆ అదే... అదే.. మెము మూడు మూడు అనుకొని కోయి మంది ఎవరు రాలే నేనే డల్లుగా తిక్కుంటా మాట్లాడుతున్నా అదే అదే చోట పిల్లువాని తాతయ్య నువ్ నాకేం కత్తి దొరికింది కత్తి దొరికితే మాదేనా అంటే దొరికిన వన్నీ మీ వేనా అంటున్నా
రివర్స్ వాళ్లే
ఉ దొరికినవన్నీ వాళ్ళవే
అట్లనే ఉంటది మరి
కాయిల్ వీళ్ళవే నిజంగా కూడా
అట్లనే ఉంటారు జనాలు ఇవాళ రేపు
అయితే వాళ్ల చిరాకు పడేది కదా అప్పుడు చాల కదా ఉత మనుషులు నచ్చాలి కదా ఫస్ట్ మనసు మరి మండే పనులు ఎందుకు చేయాలి మ మనం ఉండే తీరుగానే ఉండాలి
ఉండే తీరుగా అంటే మనం మాట్లాడేది కూడా మనం ఎంత ఉన్నామో మన ప్రియారిటీ ఇస్తున్నారు కదా అనేసి దాన్ని ఓరుగ దాన్ని అది చేయొద్దు
లేదు అయిపోయింది అయిపోయింది
ఏటు మాట్లాడుతున్నావ్ ఏది అయిపోయింది
టైమ్ ఆ చూస్తున్నా టైమ్ చూస్తున్నా ఇందులో చూస్తానే ఏమో లేదు అసలు నార్మల్ దానికంటే ఫా స్లో వస్తుంది ఇది టైమ్
అ ఆమె ఏదో చెప్పింటది గియ్యే చెప్తుంది కదా ఉన్నది ఉన్నట్టు ఉండాలన్న ఒ క్లారిటీ ఆ అనవసరమైనని చెప్పి ఏదో అది చేద్దాం అన్నట్టు
ఎక్కువ అయితుంది అది టెన్ మినిట్స్ ఇది ట్వంటీ మినిట్స్ అట్లా
చాలా స్లోగా వస్తుంది ఆ ఆ పిచ్చి ఆమె ఏదేదో అనుకున్నా ఆమె పెట్టే ముచ్చట్లకు ఆ గేర్ పడతలేగా ఆయన వాన్ని సురేషు గాని చెప్పాలి వాళ్ళ బావ చేయుచు చేసుకోరా అని చెప్పాలి, ఆయన అయితే సుక్క మాట్లాడతారు.
ఎవరు రమేష్ అన్న నా
ఆ బాగారే బాగా మ ఒకటే నీ పళెన్ననే అయంటే ఫోన్ చేస్తలేడు
ఈ అట్లాంటోళ్ళకైతే మంచిగా సెట్ అయితది కదా
ఆ ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ చేయంగానే ఏమన్నా చెప్పాలి, చెప్పాలి అదేన చేయమంటార మంచి ఉంటుదని
ఇప్పుడు నీకు దీని తోటి నేను నీ ఫోర్ రూపీస్ వేసినా కదా, ఇంత ముందు త్రీ రూపీస్ వేసినా కదా
అవునవును ఫోర్ రూపీస్
ఆ నాయి ఆ పోరు ఇంక అకౌంట్ లో వల్లే పడతాయి గానీ, అవి అన్నకి నా ఫో రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాయి అంబేద్కర్ అన్నకి ఇందులో నుండి
ఆ ఆయన తోని ఏం మాట్లాడతావ్
ఏదో ఒకటి మాట్లాడాలిగా అట్లీస్ట్ ఒక ఫోర్ మాట్లాడితే ఇంకొకటి మిగుల్తదావ్ ఒకటి ఎవరినన్నా సెట్ చేయొచ్చుకదా
ఏ వీళ్లది ఏమైంది పింకీ వాళ్లది
పింకీ వాళ్ళది ఉన్నది పింకీ వాళ్ల ఇంకో దాంట్లో నుంచి యూస్ చేస్తా ఇంకో అకౌంట్ నుండి యూస్ చేస్తా పింకీ చెయ్యలే ఇంకా స్కూల్ నుంచి రాలే అది అది యాటికి కి వస్తది
అయితే నువ్వేం చెయాలంటే మీ బారు ఉన్నప్పుడు చెయి
ఆ మా ఫాదర్ అప్పుడే
ఉన్నప్పుడు అభిజయ్ ఇది నీకు కంఫర్టబుల్ జోన్ కావాలా పో అలది
అదే అదే
లేనప్పుడు ఇప్పుడు నాకైనా నా వెళ్లకూడదా ఆ ఈ పనయినట్టేగా ఇగ ఇంకో పన్న అన్నట్టుగా
ఆ ఇంకో పన్నా అన్నట్టే
ఈ ఇక్కడ అయిపోయినట్టే పని ఇంకోక దగ్గర పన్నది.
అంటే అయితేయి అ శార్ద ఇస్తుంది. శారదా వాటర్ వెళ్తాది శారద ఫోన్ నెంబర్ ఇస్తా శారదకి చేస్తావా మరి
ఎప్పుడు
ఇప్పుడు
చేస్తా చెయ్యి మరి
ఆ తను ఫోన్ మాట్లాడుతుంది చెక్ చేస్తా వెయిట్